అక్క
తల
ఏం యే కూతురు వచ్చిన యే కొట్టినా కుసున ఇడ
ఏ ఇగో ఇవి ఇగ కోతులు ఒత్తానయి కీయో కీయో ఇసో ఇసో హంటానయి వా గోరంగా ఆ అంటా ఆ చాలనే వున్నాయి తిన్నారా
కటింగేంచు
ఆద్ చ్చిండు కటింగ్ చేయిచిండు వచ్చిండు ఇప్పుడు ఎంత అయితాంది నాలుగైతాంది
హు
ఇగ సానం చేసిందంటే
ఇప్పుడు సాలేత్తే సాయంత్రం మన వరకు మంచిగా ఉడుకుతది
ఉడ్కని
మల్ల చెప్తడు
ఏ చెయ్యడిగా
ఆ
సారి నిర్ణయం తీసుకున్నాడు అంటే ఇగ చేయనే చేయడు కావాలన్నప్పు కావాలే అంతే ఇగా
అవేమి కాదు న్నా గాని
ఎట్ల అన్నా కానీ ఏమన్నా కానీ అవును ఒక వేలా పొద్దున చేసింది అనుకో
మా కన్నే
చేయరా స్నానం ఏ పొద్దున్న చేసినా కదా అనడు ఆ
బట్ రెండు దాన్ని నువ్వేవత్తా నేను అనుకుంటున్నాను
ఏ బట్టలు నేను విండుతలే
హ్మ్
కోతులోత్తానయ్ చిట్టీ బాత్రూమ్లో ఎంది ఎట్ల బోతళ్ళగే అ ఎట్లా బోతానళ్ళ కింద వా బాట నిల్సున్నాయ్గ చిన్నోనికి బాత్రూమ్ ల నీళ్ళు పెడతానా స్నానం చేపియ్యా లే.
ఆయనా ఏడా.
ఏ అంతా కటింగ్ కొట్టిచుకున్న ఎంటికలు ఉండవార
ఉ చిన్నోని కూడా చెపియాలె గానీ స్కూల్ స్టార్ట్ రేపు ఎల్లుండి స్కూల్ అన్నప్పుడు చేపిత్త
ఆ
స్కూల్ కు పోయేటపుడే చెపిత్త ఆయనకు.
స్కూల్ కు పోయేటప్పుడు అయ్యో అయ్యో మళ్ళా చేపియ వా
ఇగ అప్పుడు చేపిత్తే ఇగ మల్లా చెపియ్యా.
ఉమ్ బా
ఉ అప్పడిగేస్
ఏన్ నడు ఉంటదిరా ధుష్
ఏంటీ
స్కూలు ఇప్పుడు ఎపుడు స్టార్ట్ అయితదట
ఇప్పుడు వచ్చనెలా. రేపు ఫస్ట్ కదా.
హ్మ
అచ్చేనెలా ఇరవై తొమ్మిది.
ఇరవై తొమ్మిదా.
ఆ ఈ నెల ఇరవై తొమ్మిదికే స్టార్టు.
ఊ ఈనెలల్నా
ఆ
ఈ నెల ఇరవై తొమిది ఎకడ స్టార్ట్ చిట్టి.
మయి అచ్చే నెలన్నా.
అచ్చే నెలా పన్నెండుకు జూన్ పన్నెండుగ్ గదా
ఏమో అట్లుంటే అట్లనే అనుకున్నా పంతొమ్మిది ఇరవై అంటే.
అ జూనూ పన్నెండు కు స్టార్ట్ రా.
ఆ ఈ నెల కాక మల్లొచ్చెనెలా.
ఆ ఏ నెలా రేప్ ఫస్టే నాయ్ ఆ నెల్లల్నే జూన్లనే ఇగా.
పన్నెండుకా
అ ఆ ఇగ అచ్చేదీ అదేనాయ్.
మీ వా వయ్య గింత ఎండ గోడతాంది పోత రాసుకోను పు
ఈ ఎండగొడితే సెలవులు మరి పొడిగించుతరు కావచ్చునా
ఏమో మరి తెలవదు గింతగానం ఇంట్లుంటనే గింత అయితాంది అగడత్తంది
పొడిగించుతరు అన్నరు మరి
పోడిగించని
యే
ఈ కూలర్ వేట్టుకొని ఏసీలు వేట్టుకొని పంటనే గింత ఉబ్బర పోత్తంది ఈ ఎండకు పోయి పోరగాళ్లు ఆగం కారా
ఆగం అయితారు
అంతుడుకుతాంటే అంటే స్లాపులు అన్ని తుక్క తుక్క ఉడుకుతయ్ ఇంకా
ఉడుకుతయ్
ఊ ఆ ఉడుకుట్ల సదువరాదు
వడలత్తయ్
ఉమ్
గాయి గాయి
చినుకు వడ్డంకనే తోలుతరు కొందరైతే ఇంకా చిన్న చిన్న పోరగాండ్లను దబ్బనే చే ఇప్పుడు స్టార్ట్ అయితే ఇప్పుడు తోలరు చినుకు వడ్డంకనే తోలుతరు మళ్ళా బుక్స్ కానీ అదని ఇదని లే ఇగ మళ్ళ ఖర్సులే ఖర్సు లొత్తయిగా
స్టార్ట్ అయిందంటే అదే బాగా ఇగా మళ్ళీ ఫీజులుని బుక్
బుక్కులనే నోడ్స్ లని
పెన్నని పెన్సిల్ అని ఇగ ఇవే బాధ
ఆ
ఊ
ఏం చెత్తార్రు
నీన్న దక్క
ఉమ్
తలుపు తీసింటే కోతులు అత్తనయి ఎవర
బాబాయ్
పడుకోలే నీ ఫోన్ల రికామ్ లేవు కాదంటాడు
ఏం వం రికాముండై కదా ఫోన్లు అని అంటాడు
ఊ విలాసిన ఎం చేతంది
టీవీ చుత్తంది కావచ్చు అక్క పండుకుండొచ్చు
ఉమ్
ఊ ఫోన్ మాట్లాడింది పండుకున్నదో మరి టీవీ చూత్తర్రో
ఉమ్ ఆయన డ్యూటీ వోయి వచ్చిండా
అన్న సాయంత్రం మే వత్తాడు
సాయంత్రం మే వత్తాడ
సాయంత్రం వత్తాడు పొదుగాల పోతాడు
హుమ్
వాళ్ళిద్దరే ఉన్నారు అవ్వ బిడ్డలు వాళ్ళ తాత సాయంత్రం వత్త సాయి మళ్ళా పొద్దుగాల ఏడు గంటలకు పో హు మీరు ఎటు పోరు గా హాలిడేస్ కు
ఏటు పోతాం రా ఎండ చంపుతాంటే
మీ షేల్లలు ఇంటికి పోతా నన్నారు కదా
హుమ్ వాళ్ళ ముగ్గురు వీళ్ళద్దరు కొట్లాడ్కండ్రు
ఉమ్
ఎట్లాగా ఉమ్
ఆ వరడే సరిపోతుది వరుడు కంటే
ఆ వూరుడే సరిపోతది
హూ
పెద్ద మమ్మీ వీళ్ళు కొడతారు వాళ్ళు కొడతారు అని ఆమె అన్న కొడతాను ఈమె పూరి ఒక్క దెబ్బ దెగుతా ఈనే
ఇగో వాళ్ళతోనే వరుడే సరిపోతది ఇంత పండే నిమ్మల్ అంగ పండేది ఉండది ఇంత తినేది ఉండది
హుమ్ మాగా పైన ఇల్లున్నది అదే ఇల్లుగడతారు గాని అండ్ల ఉసుకున్నది మంచిగా ఆడుకుంటారు పోతే గాని
ఉమ్
ట్టారు వాళ్ళు మా వొళ్ళు
హుమ్ రెండు రోజులు పోతే నిమ్మలంగా ఉంటాయి కదా మళ్ళా తి స్కూల్ కుడు కుడేనే ఎటోళ్ళటు
మామ నేరువాడుతంది ఎండకు
హమ్మ్ పని వోద్ తందా
పని పోతలేదు ఇంటికాడ ఉండే ఎండకు
అగడు ఎట్లా
అత్త లేదా రా
కూలరున్నదా మరి
కూలర్ లేదు ఫ్యానే కూలర్ కారాల తమ్ముడున్నప్ ఉడ
అయ్యో
ఉమ్
ఆ చిన్నది కొనుకో ఆ నాగలి ఎంట్లుంటదొ ఏంకాత
ఇగ అయిపోయినైయిన అయిప
ఉమ్ అటు ఇటు అనే ఐప్యా
ఉమ్మ్
నిన్న కాన
అవుో దేవు
ఏం చేసిందట మందు రాసింద నా
ఏవలు
సిట్టి ఆ వాళ్ళ పెద్దమ్మకు
ఏమ్మో అడగలే ఇంకా
ఎటుపోయినవ్ రా అంటే పెద్ద మమ్మి కాడికి పోయి ఒత్తానా అన్నది.
కొంటవ ఏంది మిక్సి పట్టాలే
ఊ
తిందురాయలేదో.
ఉమ్ గదే మరీ పోయింది కదా రాసిందా అని నేనంటా.
ఏమైంది తానం చేయవా చేత్త ఉమ్. మందు కొంట పోయింది చింది మల్లచ్చింది
ఉ
మళ్ళా ఆడుకుంటా వీళ్ళు.
ఏడ ఆడతాళ్లు
తానం చెత్త అన్నాడు మళ్ళా చేత్తలేడు
ఉమ్
ఏడ ఆడతాలంటే మా ఇంటి కాడ ఖాళీ ప్లేస్లా
ఎండ లేద
మగ్గుతాంది
ఊ ఏం మగ్గిన ఎండ ఎండే
తగ్గుతాంది గాదురా
ఉమ్ బట్టలు ఎండినాయ మిషీన్ లో
తగ్గింది మబ్బులు పడతాంది ఇగ
ఆ ఇగ పని చేయలే.
స్టార్ట్ అయితది గావచ్చు ఇగ.
ఊడ్సుుకోవాలిగా బోళ్ళు తోముకోవాలె కన్నయ్య లేవాలె ఇంకా.
బోళ్ళు బయటేయాలే ఇదంత సదరాలే ఇల్లు ఊడ్సుకో
వుడ్సుకోవాలే చాన లేటుగా లేసినా మంచి తెగని ఉహూ
ఎట్టుంటందో మరి.
బయ్య బయ్య అత్తది.
ఉమ్
ఉమ్
మా పండు లేవలే ఇగా
లేవలే.
పన్నదిగా. అయితాం బటు ఊకె ఎండల తిరుగుడు చేసు చూడు
ఏ వాన్ని పండగని ఎవరుడే అవసరం లేదు ఆడతా అన్నన్ సేపు ఆడతా తన సప్పుడగా పంటండు
మంచి పని చేత్తండు
కొంచేపు సెల్లు చూసిండు నే పన్నా ఆ సెల్లు బంద్ చేేసిండు సప్పుడుగా పన్నాడు
ఉమ్
ఎక్కడ వోళ్ళు అక్కడ వన్న
ఉమ్
ఆకలి కాంగనే లేసిన అన్నం తిన్న
ఉమ్ సరే రా
ఉమ్